హలో ఆ బావున్న నున్న బానవా
ఆ బావున
ఏం చేస్తున తిన్నా నువ్ తిన్నావా
ఆ ఇప్పుడే బయట్ వేలేసి తినేసొచ్చాము
ఆ ఏం తెచ్చుకోలేదా స్నాక్స్ లేదంతే స్నాక్స్ అక్కడె తినేసి వచ్చి
తన్నా ను తెచూ కున్నాను మరి నైట్ టాక్లు వేస్తే అని
ఉహం ఏం తినరు
ననా బయట పానీి పూరి తన్నా
ఆ మీ స్కూల్ ఫ్రెండ్స్ తోనా లేదంటే కాలేజ్ ఫ్రెండ్సాఆ
కాలేజ్ ఫ్రెండ్స్ తోనే వెళ్ళాను
ఉ ఏమి మీ స్కూల్ ఫ్రెండ్స్ తోడు లేరా ఎవరు బయట పోతన్నారా
నేను హాస్ట లో ఉన్నాగా స్కూల్ ఫ్రెండ్స్ ఇంటి సరౌండింగ్స్ లో ఉన్ టరు స్కూల్ ఫ్రెండ్స్ తోనే బాఉంటది
అ చానా మేము ఆ చాలా మెమరీస్ ఉంటాయి స్కూల్ ఫ్రెండ్స్తో
వాళ్ళతో ఉన్నట్టు ఇంకెవరితోన ఉండలేమి ఇక్కడ కాలేజీ వాళ్ళు ఎంత క్లోజ్ అయినా కూడా
వాళ్ళ ప్లేస్ ఎవరు రిప్లేస్ చేయలేరు ఇంకా అంటే స్కూల్ స్కూల్ వరకే ఎంజాయ్మెంట్ అదంతా అక్కడ వరకే
హు అక్కడే బాగుంటది కానీ ఇంక పోయిన డేస్ రావు కదా
అవును బెస్ట్ మెమోరి ఏదైనా ఉందా మికి స్కూల్ డేస్ లో
బెస్ట్ మెమరీ అంటే ఇంకా ఫ్రెండ్స్ తోనే ఇంకొక అమ్మాయి బాగా పరిచయమైందా
ఆ
బ అమ్మ అయితే లైఫ్ అట్లా అట్లా బాగుంంది స్కూల్ లైఫ్ అంతా ఒక చెట్లు పెంచుకుంటా ఉంటిే మీ ఆ చెట్ చెట్లు పెంచుకుంటాంట ే మీ స్కూల్లో ఒక చె ఒక చెట్ ట్కి ఆ అమ్మాయి పేరుచ్చి ఇంకొక చెట్టుకి నా పేరు ఇచ్చేసి అలా
ఆహా అంటే ఎవరీ స్టూడెంట్ పెంచుతారా అే మన ఇష్టమా మనమే పెట్టొచ్చ ఆ చెట్టు
మనమైనా పెట్టొచ్చు లేకపోతే అక్కడ ఉంటాయి కదా స్కూల్ వాళ్ళు పెట్టిన కదా మనమే ఒకటి అడాప్ట్ చేసు కొని పెంచొచ్చు ఆ నీదే నీది బాగుంద స్కూల్ లైఫ్ అంతా
మాది చాలా అంటే లైఫ్లో బెస్ట్ పార్ట్ అంటే స్కూలే
స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా టచ్ లో ఉన్నారా
ఆ అందర ట్రస్ట్ లోనే ఉన్నారు అంద ఆ లోక లోనే కాలేజీ లో లోల్లోనే స్కూల్ లోకల్లోనే చెప్పాలంటే స్కూల్ ఆ ఇంటి ముందరే కాలేజ్ కూడా ఇంటి ముందరే ఇప్పుడు చదువుతాన్న కాలేజ్ కూడా ఇంటి పక్కనే
నువ్వే బెస్ట్ మాకైతే చిన్న ప్పటి నుండి హాస్ట్ ఫిఫ్త్ నుంచి ఇంకా పేరెంట్స్ కి దూరంగా ఉం కామా ఇంకా కానీ ఇంకా మేమే అర్థం చేసుకోల్ల పేరెంట్స్ మనం చదువుకునేకే పంపించారు కదా అనేసి అట్లా కైన్న చాలాసార్లు గుర్తొచ్చి అట్ అట్లా ఏడ్చింటాం బాగా కానీ ఇంకా అక్కడ ఉన్నప్పు ఫ్రెండ్స్ తో ఇంకా అంటే ఇంకా ఇంటి అంత గుర్తు రాకుండా వాళ్ళతోనే బాగా ఉండిందింది
ఊ అసలు నేను చిన్నప్పుటి నుంచి అసలు హాస్ తెలియలేదు తెలుస్ ఓ డిప్లొమా టైమ్ లో ఎన్నో ట్రైనింగ్ వెళ్లాలంటే అప్పుడు ఫైవ్ మంత్స్ కోలార్ లో ఉంటీ అంతే అసలు నేను హాస్టల్ లైఫ్ అంటే ఎందో కూడా తెలిద్
ఉమ్ కానీ హాస్టల్ లైఫ్ కొంచెం ఉండాలి కదా మళ్ళీ మన జాబ్ వచ్చిన తర్వాత లోకల్లోనే చేయలేము
ఆ మా డాడీ ఎందుకండి పెట్టింది బయట్ ఇంకా స్ మేము ఇద్దరము డాటర్సే మా డాడీకి ప్లస్ మేము తిండి తినము ఇంట్లో చేసిన ఫుడ్డే తినము ఇంకా బయట ఏం తింటారు అని భయపడి పెట్టడం లేదు
ఎట్లో పడాలి ఇంకా ఎప్పుడు ఒక దగ్గరే ఉండలేం
ఉమ్
అవున అలవాటు చేసుకోవాల
ఇంకా మేము స్కూల్ లో ప్రతి రోజూ ఏదో జరుగుతుంది వెళ్తా అంటే మీ ప్రతి రోజు ఏదో ఒక హ్యాపీనెస్ అసలు మేము ఫోర్ మెంబెర్స్ ఫ్రెండ్స్ ఉంటా అండి మీ ఈరోజు మొత్తం ఏం జరిగిన మొత్తం డైరీలో రాస్తాంటిమి
ఆ అవును చెప్తారు స్కూల్లో డైరీ మెయింటైన్ చేయండి అనేసి రాసాము అవి ఇప్పుడు చూసుకుంటే ఇంత హ్యాపీగా అన్ ఇస్తదెం
డైరీ ఇప్పుడు కూడా నాతోనే ఉంది జేఎస్ఎమ్ అని అసలా సెంటెన్స్ ఫార్మేషన్ న్యూస్ లో ఆ చదివితే అసలు నవ్ వస్తుంది ఇప్పటికి కూడా
మేము అంటే ఇప్పుడు ఒక పేజ్ లో ఆ రోజు చేసిన మంచి పనులు చెడు పనులు ఆ చెడు పనుల్ని ఎలా అంటే అది చేసింటే తప్పులు ఉంటాయి కదా ఓవర్కమ్ ఎలా చేయాలి అనేసి ఇ మరి అంటే దాంట్లో రాస్ అంటు మీ
ఆ
అదే చేసేటప్పుడు తగ్గించుకుంటారులా రావడానికి
ఏ మేమైతే చిన్నప్పటి నుంచి ఫోర్త్ నుంచి ఎవరెవరైతే నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు తోడు ఉన్నారు ఒక పాప లేదంటే మళ్ళ అంతా తోడు ఉన్నారు నాతోనే ఉన్నారు ఇంకా గర్ల్స్ కంటే కొంచెం బాయ్స్ బస్ట్ బాయస్
బాయ్స్ ఫ్రెండ్షిప్ బాగుంటుందిలే ఇప్పుడు గర్ల్స్ అయితే గర్ల్స్ ఫ్రెండ్స్ చపాయ్ధనుకో ఇద్దరు ఇద్దరే అట్ల అట్ల అంతే ఉంటారు అదే బాయస్ అయితే నా అంతను బాగా కలుపుకొని బాగా ఉంటారు ఏ కష్టం వచ్చినా కూడా తోడున్ తొరగల్స్ అయితేన నాకు ఎందుకు అట్లా ఎట్లా అనుకుంటండ్రు కొందరు అయితే మంచిగా ఉంటారు గలిసి
అవును ఉమ్
అలాంటి వాళ్ళు దొరకంటే కొంచెం రేర్ గా దొరుకుతారు
ఉ ఇప్పుడు నాకు ఉన్న బాయ్ బేస్టక్స్లు అందరు మంచోలే అందరు ఏం పని ఉన్న చేస్తారు నేనే అడగను అంతే
ఆ
ఉ ఏపుడైనా ఒకవాల ఎమర్జెన్సీ వస్తే తప్ప ఇంగ మిగతా వాటికి ఏం అడగను నా వరకు నేను చేసు కుంటున్
ఆహా గర్ల్స్ తున్నారు
అసలు అన్ అంటే నేను స్కూల్లో వరకు కూడా వయసు మాట్లాడలేదా అంటే
అంటే మా స్కూలింగ్ అంత్ ఓన్లీ గల్స్ మాత్రమే అది ఫిఫ్త్ టు టెన్త్ అంతా గర్ల్స్
ఆహా
బాయ్స్ ఏం లేదు అది గల్స్ మాత్రం మే ఆ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం ఫోర్త్ క్లాస్లో
ఉ
ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే ఫ్రీ సీట్ వ వస్తది అనమాట కుత్త నా ఫిఫ్త్ టు టెన్ అ అంత ఫ్రీ ఎడ్యుకేషనే విత్ యూనిఫార్మ్ షూ షూస్ బుక్సు
ఆహా
ండ్ ఎవ్రీథింగ్ మంత్లీమంత్త్లీ కాస్మెటిక్ ఛార్జెస్ అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ ఇస్తారు అంటే మన డైలీ ఉంటాయి కదా సోప్స్ పేస్టలలా అటువంటి వాటికనేసి ఇస్తారు ఆ
ఆ మంత్ కి హండ్రెడే
అంటే ఇంకా పేరెంట్స్ ఇస్తారు వా అంతే గవర్నమెంట్ నుంచి వచ్చేది అది ఇంకా బుక్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇంకా అన్ని వాళ్లే ఇ తరు ఇక ఫుడ్డ్ కూడ చా చాలా బాగుంటది ఇంకా స్నాక్స్ ఇస్తారు బర్ఫీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వాళ్లే ఇస్తారు ఈవెన్ బెడ్షీట్స్ తొ సహా కూడా ఇస్తరు
మేము చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషనే ఫోర్త్ నుంచి మా క్లాస్ అంటేనే యూనిటీ గర్ల్స్ కి ఏమైన్నా ఇష్యూస్ బాయ్స్ తో ఉండడం బాయ్స్ కి ఏమైన్నా ఇష్యూ ఉన్నా గర్ల్స్ తోడు ఉండడం వాళ్ళు అసలు ఇదే బెంచెస్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా అక్కడ క్రికెట్ ఆడతారు ఒకసారి బాల్ వచ్చి వేరే పాపకి కడుపుకి తగిలింది అపుడు వాల్ల పేరెంట్స్ వచ్చేసి ఇంత పెద్ద ఇష్యూ చేసినరు అప్పుడు నేను దాన్ని లీడ్ తీసుకున్న ఆ సిచ్యుయేషన్ లీడ్ లీడర్ కాదు నే ఈసారి అంటే చిన్నప్పటి నుంచి ఎల్లర్ లాగే ఉండి క్లాస్ రిప్రజెంటేటివ్ లాగా మొత్తానికి
ఆ
ఇంగా ప్పుడు నేను ఇంకా ఎప్పుడు జరగదు అని నేను వాళ్ళ దగ్గర పోయి సారీ చెప్పి ఇంక చేయరు అని అంత లీడ్ తీసుకున్నా వాళ్ళకి అట్లనే చేస్తారు వాళ్ళు కానీ ఇప్పుడు తలుచుకుంటే అవే స్వీట్ మెమోరీస్
లీడర్షిప్ క్వాలిటీస్ కూడా బాగా పెరిగింటాయి
ఆ బాగా అంటే స్కూల్లో ఉన్నంత వరకు బాగా అంటే ఆ స్కూల్లో ఉన్నంతవరకుఏం భయం లేకుండా అంతా బాగా చేస్తాడు మ ఎప్పుడైతే కాలేజ్ లో జాయిన్ అయినమో అప్పటి నుంచి ఏమ అంతగా పట్టించుకోలే
హు ఏరా
మళ్ళ బోర్డ్ మీద నేమ్స్ రాయడం అంట
అది చాలా కామెడీగా ఉంటుంది టాకింగ్ టూ మ చ్ గా అప్పుడు ఎవరినైనా కొట్టించాలంటే ఇస్ మొత్తం ఇప్పుడు అది ఒక మెమొరీ బాగా
ఆవును మళ్ళా ఏమన్నా టీచర్స్ ఏమన్నా బోర్డు మీద రాయాలంటే ఫస్ట్ పరిఫెత్తంటిమి బోర్డు ఎంతా నిప్పేస్తా ఎన్ని ల్ రాసా అండి మా బోర్డ్ పైనా అయితే
హు
రా ఆ ఆ డైరీకి హోంవర్క్స్ ఏమేమి ఇస్తారు ఒక పక్క క్క దాని మీద సబ్జెక్ట్ తో పాటే రాసేది
ఆా
రెడిల్ ఆఫ్ ది డే మేము అస్సలు మా త్రీ సైడ్స్ అ డిజైన్ త ఫుల్ ఏంటుంది మళ్ళా డైరీ ఒ పక్క మళ్ళ ప్రొవెర్బ్స్ మధ్యలో డే టు డే మళ్ళీ కామెడీ చాలా బెస్ట్ స్కూల్ డేస్ నన్ను అడిగితే
అంటే ఇంక అప్పుడు ఏమి అంటే అంతగా తెలిదు ఇంక ఫ్రెండ్సే ఏ
అవును
ఇంకా ఇప్పుడు ఇంకా అది కాక ఫోన్స్ బాగా వచ్చాయి ఇంకా ఫోన్స్ పైన వా పైన అడిక్ట్ అయిపోయి ఒక పక్కన ఏం జరుగుతు న్న పట్టించుకోకుండా
హు అప్పుడండి మనకి టెన్త్ అయిపోతే ఇంటర్ ఉంటుందిలే అని ఉంటాంటే మీ ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎట్లా జాబ్ కొట్టాలా ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అట్నే మనం స్కూల్ డస్ బాగా ఎంజాయ్ చేస్తే సం
ఇంకా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ స్ అన్ని ఉంటాయి కదా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని వాటిని చూసుకోవాలా
హ్మ్ ఇప్పుడు ప్రతి ఒక్క రోజు టెన్షన్ టెన్షన్ తోనే గడుస్తుంది జాబ్ ఎట్లా తెచ్చుకోవల్ల అసలు వస్తుందా రాదా ప్లేస్మెంట్స్ వస్తాయా రాదా అని అస్సలు
స్కిల్స్ బాగుండాల కమ్యూనికేషన్ స్కిల్స్ క
ఎంత స్కిల్స్ ఉన్నా ఏందో ఒ తి రీజన్ చెప్ ప్పి తీసేస్తన్నారు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతాండదయితే
నామా లేదో ఇంకా ఇంకా ఏ ఐ వచ్చేస్తాందా ఇంకా జాబ్స్ అన్ని తీసేస్తా ఉన్నారు అ ఏ రావడం వల్ల మనకి కొంచెం అడ్వాంటేజ్ అట్లా ఉంది డి
డిసడ్వా ఆ అవునండి
హ్మ్
ఇంకేమి
హ్మ్
ఇంకేమి తినేకి టైం అయితాందా
హ్మ్ ఎయిట్ కెళ్తాము మామూలుగా హ్మ్ మీరు తిన్నారంట్రీ కదా ఫుడ్ బా ఉండదు ఇంకా అట్లే తినాలంతే
హ్మ్
ఇంకా ఇల్లు కాదు కదా హాస్ల్ కాబట్టి చేసింది తినాల ఇంట్లో అయితే నచ్చింది చేసుకొని తనొచ్ చ్చు హ్మ్ ఇంకా మీరు బా తి తింటాంటారులే బాగా ఇంక అదే ఇంకా ఉగాది వస్తది కద దా ఏమేం తినాలి అన్నీ ప్లానింగ్ యేసుకున్నాము
ఆ
కపోతే చేయాలి అవి ఫస్ట్ ఇప్పుడేమి అవి తినాల అలానే ఉంటుంది ఇంటికెళ్నాక ఇంకా అప్పుడేం
ఆ కడుపు నిండిపోతుంది సరే అండి అయితే బాగా ఎంజాయ్ చేయ్యండి ఉగాది
ఆ సరే అండి
హు బాయ్